మేము యాప్ నుంచి ఫోన్ చేస్తున్నాంమ్మా మీకు మీ సమయాన్ని ఒక పది నిమిషాలు కేటాయించాల మేడం
ఓకే చెప్పండి
నేను ఆ నేను ఏ ఏదాని గురించి మాట్లాడాలనుకున్నాను అంటుండంటే పెళ్లి గురించి మాట్లా పెళ్ళిల గురించి వివాహ వేడుకలు ఉంటాయి కదా మేడం ఆ దాని గురించి మాట్లా చట్డాలనుకుంటున్నాం మేడడం
మాట్లాడండి
ఆ ఎందుకు ఏంటంటే ఇప్పుడు పెళ్ళిళ్లో సంప్రదాయాల ప్రకారంగా తప్పకుండా చేయాల్సినవి గౌరి పూజలు వ్రతాలు ఆ ఇట్లా చంద్రంబట్టుడు హైరన్లు సంథింగ్ పసుపు పసుపులు రుదడము ఇలాంటివి కాకుండా ఇప్పుడు ఏమైందండి హల్దీ లుూ ఫ్రీ వెడ్ వెడ్డింగలు అది ప్రీ వెడ్డింగ్ షోలు ఏవేవో సాంప్రదాయా పక్క క పెట్టి ఖర్చులతోని కూడుకొని వీళ్ళకట్లా చేస్రు వాళ్ళకట్లా చేస్రు ఇవన్నీ కొంచెము పాతాయి మర్చిపోయి ఆ ఆ అట్లా చేసి మో అది ఆ అది ది ఉన్నోళ్ళు చేసి లేని వాళ్ళకి ఇబ్బంది పెట్టిట్టు అయితుందేమో నా అభిప్రాయం మేడం
అవునండి ఆ కొందరికి ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉన్న వాళ్ళు చేసిరని లేని వాళ్ళు కూడా అదే పోకర్లు పోతరు కష్టాల పాలతారు డబ్బులు లేని వాళ్ళు
ఆ ఇదేందు సంగీత్ ప్రోగ్రామ్ అంటా మేడం
ఉన్న అదే అదే అదే ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం కావాల ే ఎవైనా పేదవాళ్ళకి దానం చేయాలిని సింపుల్గా సాంప్రదాయబద్దంగా సింపుల్ మచ్చ లేకుండా సింపుల్గా చేస్తే బాగుంటుందని నా
ఆ అ అదే మీరు చెప్పింది ఓ ఓకే మేడం కాకపోతే ఏందంటే ఉన్నవాళ్ళు చేస్ లేనోళ్ళు ఎదురవ్వడం తప్పేమో అని నేనుకుంటున్నామే ఎవరి తాహతుకు తగ్గట్టు వాళ్ళట్లా చేసిరు వీళ్ళట్లా చేసిరు కాకుండా మన స్థాయి ఏందో మనమేందో చేసుకోవాలి అందరు కుటుంబమం పాతకాలంగా చేసి కూడా వెరైటీగ ఉంటదా మేడం
అట్లా వెరైటీగా ఉంటది కాని ఈ రోజులలో ఏందంటే డబ్బు ఉంటేనే విలువ డబ్బు లేకపోతే విలువ లేదు అన్నట్టు వాళ్లు చేసిరు కాబట్టి మనం చేస్తేనే మనకు విలువ ఉం ఉంటది అనేది అభిప్రాయపడ్
వాళ్ళు అంటే ఉన్నోళ్ళు కాబట్ టి ఎన్ని రకాలుగానైనా చేస్తారు మేడం ఆ అదే నేను అనేది అట్లా అనుకోకుండా మన తాహతు ఏందో మన స్థాయి ఏందో తెలుసుకొని కానీ పిల్లల్ని ఇప్పటి నుంచే బయటకి అటు అటు కాకుండా మంచి గా అట్ట మనం కూడా మేడం ఎవరైనా బర్త్డే లు చేస్తారు మేడం అసల అ ఏంటి చేస్తారో అర్థం కాదు
అసలు బర్త్ డే చేసే కంటే ఇప్పుడు రోడ్డు మీద కనుకు కనబడే బిచ్చ బిచ్చ మెత్తుకునే వాళ్ళకు వాళ్ళకి అన్నదానం చేయడం చాలా ఉత్తమం.
ఆ అవును మేడం లక్షలు లక్ష అవును ఇప్పుడు మనము పెళ్ళి గురించి మాట్లాడలనుకుంటున్నాం పెళ్లి గురించే మాట్లాడం దాని గురించి తర్వాత ఎప్పుడన్న మాట ట్లాడదాం మేడం పెళ్లిలో ఇంపార్టెంట్ యి వదిలేసి వదిలేసి వేరే వాటి కి వేరేటివి చేసిండు ఆ గాజులు తెచ్చుకోవడం ఆ గాజులు తెచ్చుకొని పచ్చని పందిట్లో అప్పట్లో గాజు పిలిసి పరిసి వాళ్ళ కట్నం పెట్టి పలానా మనిషికి ఇన్ని గాజులు ప్రతి ఒక్క చేయనుం గాజులు వేసుకునే వాళ్ళు అందరు ప పచ్చగాజులు వేసుకుంటూ ఉండవు ఇప్పట్లో కూడా కొంచెం కనిపిస్తుంది గాని ఆ ఫోటోస్ షూట్ వరకే ఉంటది మేడమ్ పెళ్లిలను నువ్వు తెల్లారు చూడు మళ్ళా ఎవ్వరు ఏ గాజులు వేసుకుంటార కూడా తెలియదు మ్యాచింగ్ మ్యాచింగ్ అందరి చేతులు గ్రీన్ గా ఉంట ట్టలే ఎప్పుడో పాతళ్ళు ఎవరో వేసుకుంటారు గాని ఇప్పట్లో అట్లా అనిపిస్తుంది మేడం ఆ ఆ గ్రీన్ లేదు ఏం లేదు ది మ్యాడ నెయిల్ పాలిష్ కాకుడాం చూడు కూడా మ్యాచింగ్ ఎక్కుతారు ఆ గ్రీన్ ఫోటో షూట్ వరకు వే తీసుకుంటారు గాదులో
అవునవు మళ్ళాదొ ఒకట మ బ్యూటీషియన్స్ ని పిలిపిస్తారు వేస్ట్ ఖర్చాలి
అవును మేడమ్ మనకు వచ్చినట్టు మనం తయారయిత ఆ అడ్డమైన మేకప్ లో అవి చీ చెడగొట్టటానికి ఒకరోకరికి సిక్స్టీన్ తౌసండ్ అ చెప్పాలంటే చా ఉన్నాయి మేడం అంత
ఉన్నవాళ్ళు పెడుతారు లేని వాళ్ళ ఎక్కడ నుంచి పెడతారు చెప్పు వాళ్ళకు ఉన్నంతలో నాచురల్ గా అది హెల్దీ ఫంక్షన్ ఎందుకు పెట్టిండ్రు పసుపు అనేది యాంటీబయాటిక్ ఏమన్నా జెమ్స్ ఉన్నా పోతాయని పెట్టిండ్రు దాంతోటి పసుపు పెట్ కోవడం వరకే కాని అది హల్ది ఫంక్షన్ అని ఇ
అలాది దానికి పేరు మంగళ స్నానాలు మంగళ స్నానాలు అంటారు మేడం మంగళస్నానాలు దేవుని దగ్గరకి పోయి చే మల్ అమంగలం పని చేసి మంగళ స్నానాలు పెడతారు దానికి పేరు
రాను రాను
ఏం మారుతుదో ఏమో మేడం మారాలి అట్ట సాంప్రదాయాన్ని అలాంటి అట్టహాసాలు ప్రదర్శనలు చూపించటము పోయి సాంప్రదాయ పరంగా అయిందో అది చేయడముో అవి నేర్చుకోవాలని అనుకుంటున్నాన్నమాట అసలు జీలకర్ర బెల్లం తాలి కట్టినప్పుడు ఫోటో ఫోజులు ఇస్తారు అప్పుడు ఆ యాక్చువల్గాయితే ఫోటోలు ఫోజులు ఇవొద్ంట ఒకరు ఒకరు కలలు చూసుకోవడము అవ అన్నీ ఉండాలంట ఆ
పెళ్లి కొడుకు పెళ్లి కుతురు ఒకరికొకరు చూసుకోకుండా కరెక్ట్ జీలకబర్లము మన నెత్తిలో అనేది ఎన్నో అవయవాలు కలిసి చ్చ ఉంటాయంట అప్పుడు కలిసినప్పుడు ఒకరి హార్ట్ ఒకరికి టచ్ అవుతుదింట
కానీ ఇప్పుడు ఎక్కడ మన్ హల్ నువ్వు ఎప్పుడన్నా మీరు చూసిండొచ్చ ఈ మధ్య దల పెళ్ళిలా ప్రీ వెడ్డింగ్ షోలా ఎరిొకరు చూసుకోవడం కాది ఎట్లుంటారు కదా మీకు చెప్పడం ఆ అవసరం అమ్మాట అవంతా ఆ వెడ్డింగ్ షో అలా కంటా మేడమ్ అది వెడ్డింగ్ షోల కంట టూ ల్యాక్స్ ఖర్చు పెడతారంట టూ లాక్స్ పెట్టుకుంటే ఇంకా పెళ్ళిలు ఏమిటి కన్నా అవింత లేదు ఉన్నోడు లేడు వాళ్ళు చేసిర చీప్ అవుతాము వా మనకన్నా లేనోడు చేసిండు మనకన్నా ఉన్నోడు చేసిండు ఇలాంటి అటహసాలకు కుంట నాకు మనం సాంప్రదాయ పరంగ చేసుకోవాలని నా ఒ న ఏను మేడం
ఆ న మ మా నా పేని య కూడా అంతే ఎవరైనా సరే కొందరు బీద వాళ్లుంటారు లేని వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు ఉన్నవాళ్ళు చిన్నగా చేసుకుంటే అరే వాళ్ళు ఉన్నోళ్ళలే చిన్నగా చేసుకోరు మనం ఎందుకు పెద్ద పోకాళ్ళు పోదా మనం. చిన్నగా చేస్కో
అది ఉన్నోళ్ళకే ఉన్నోళ్ళ ఉన్నోళ్ళ తోటి మేనం తక్కువ ఎక్కువ ల్సుకోవద్దు అనుకుంట విడం మనం మనమేంది చూసుకని మనం మనం ఉండాలి అ ఎవరి మైండ్ సెట్ ఉన్నట్టు వాళ్ళు చేస్తారు మేడం థ్యాంక్ యూ మేడం మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్యూ మేడం
థ్యాంక్ యూ థ్యాంక్ యుూ మాకు కూడా మీ మీ అద్భుత.